ఆ అండి
హాయ్ అండి ఆ ఉన్నావండి మీరు ఎలా ఉన్నారు
హమ్ మేము కూడా బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే కొ తినేసి కూర్చొని ఉన్నామండి మీరు
నేనూ సేమ్ అండి కొంచం వాకింగ్ చేస్తే చిన్నగవుదాం చూస్తూ కూర్చున్నాను
ఏం తిన్నారండి
నేను ఇప్పుడైతే చాలా తిన్నానండి రైస్స్ తిన్నాను ఏ లేదండి సండే కదా సో సో మరి తినాలా ఫ్రైస్ చికెన్ రోల్ బాడీ పీస్ ఇవన్నీ తిన్నా మీరండి
మేమ ఏమి లేదండి సింపుల్గా ఫ్రూట్స్ తిన్నామండి
ఏంటడి
ఫ్రూట్స్ తిన్నామండి
ఓ ఫ్రూట్సా హెల్దీ పర్సన్ అండి మీరు
ఆ హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువ అయింది సో ఫ్రూట్స్ తిన్నా
ఓకే ఓకే ఏమేం తింటారు హెల్త్ కాన్షియస్ కోసం
మేం బయట ఫుడ్స్ ఏం తినమండి ఓన్లీ మార్నింగ్ టైం ఆ ఏమంటారు మార్నింగ్ హెల్దీ జ్యూసెస్ తాగుతాం ఫ్రూట్ జ్యూస్
ఒకే
లేకపోతే ఏదన్న ఆ స్పోర్ట్స్ కానీ ఏమనా తింటామండి
ఓకే ఓకే అంటే మీరు బయట జంక్ ఫుడ్యే తినారనమాట
అవునండి బయట అసలు తినమండి మేం నం ఇంట్లోనే అలా ఏం లేదండి
అంటే ఏదైనా ఏరైనా ఫోర్స్ చేసి ఇలా తినకూడదు ఎలా అని చెప్పడం వల్ల లేదా హెల్త్ బాగుండ వడం వల్ల అలా స్టార్ట్ చేసారా
అలా ఏం లేదండి నాకే అనిపిచ్చింది బయట ఫుడ్ తిని తినడం ఎందుకు ఇంట్లో మంచి హెల్దీ ఫ్రూట్స్ తిందామని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నామండి
ఆ ఓకే ఓకే ఉ నేను అయితే ఇంకా ఎప్పుడు జంక్ ఫుడ్ అండి నాకు జంక్ ఫుడ్ అంటేనే చాలా ఇష్టం
ఆ అలా ఉండకూడదండి హెల్త్ పాడైపోయిద్ది
ఓకే ఇప్పటి నుంచి ట్రై చేస్తామండి మీరు స్వీట్స్ ఏం తినారా
ఆ అండి నాకు రసగుల్లా అంటే చాలా ఇష్టం
ఏ ఇంకా
అంతే అండి నేను డెజర్ట్స్ ఏమి ఎక్కువ తినను తినే దాంట్లో అదొ ఒకటి చానా ఇష్టం అది ఎప్పుడైనా చానా రేరండి తినేడం మీరు?
ఉ నాకు తింటానండి బాగా నేను అన్ని బా తింట స్వీట్స్ ఒకప్పుడు తినేదాన్ని కాదు ఇప్పుడు బాగా తింటున్ననాండి. మీ కేక్ తయారు ఆ నాకు ఫేవరెట్ స్వీట్ పాలకోవా అండి
ఆ వచ్చా అండి మీకు చేయడం పాలకోవా?
ఆ వచ్చిందండి ఈజీగానే ఉంటుంది బట్ బయట ఉన్నంత టేస్ట్ రాదండి చే స్తాను ఎలా చేయాలో ఒకసారి చేశాను చెప్పన మాయిన్ ఫస్ట్ మనకి పాలు ఇప్పుడు ఏమంటారు పాలు ఫస్ట్ ఒక ఆవు బిడ్డకి జన్మని ఇచ్చినప్పుడు పాలు ఉంటాయండి అవి డిఫరెంట్ ఆ జున్ను పాలు అంటారు చూడండి దాంతో అయితే చాల టెస్ట్ గ ఉంటుంది నార్మల్ పాలు కంటే అప్పుడు టేస్ట్ వస్తుంది ఎందుకంటే అవి జున్ను పాలు లాగా ఉంటాయి అవి ఎక్కువగా ఉం టయి కాబట్టి అది నార్మల్ గా కాఫీ, టీ కి వాడరూ అనమాట సో ఆ టైమ్ లో మనము ఆ పాలు తీసుకుంటాము ఇంకా నిర్మల్గా ఒక ఏమంటారు కడాయి పెట్టేసి ఆ కడాయిలోకి పాలు పోసేసి లేదా ఫస్ట్ గీయి వేసి గీయి వేసిన తర్వాత పాలు పో పాలు చాలా పోయాలండి అంటే ఇప్పుడు ఒక టూ లీటర్స్ పాలు పోస్తాం అంటే మనకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాలకోవ్ వస్తుంది అంతే సో మనం చాలా ఆ అవు అంటే అది చాలా మరగాలండి ఒక టూవ టూవ టూ అవర్స్ తీసుకుంటుందనమాట ఒక టూ టూ లీటర్స్ మిల్క్ అయితే సో దానికోసం మనం పాల్ ఎక్కువగా తీసుకోవాలి టైమ్ ఎక్కువ తీసుకుంటది ఎక్కువ మరగాలి. అది సేమ్ లో రాదు ఉంటాది కదా సో టైమ్ తీసుకుంటది చాలా బట్ చాలా టేస్టీగా ఉంటది ఎందుకంటే జున్ను పాలతో గాబట్టి ఆ ఇప్పుడు ఇంకా ఫస్ట్ కడాయి పెట్ వేసి గీ వేసేసి పాలు పోసేస్తాము సిమ్ లోనే దాన్ను కదిలిస్తూనే ఉండాలండి కదిలిస్తూ కదిలిస్తూ అలా అంటే అంటే ఎక్కువ తిప్పుతూనే ఉండాలి లేదంటే గడ్డలు కట్టడం మధ్యల సైడ్కి ఉండిపోవడం అలా ఉంటుంది సో అలా కాకుండా అంతా నీట్ గా ఆ తిప్పుతూ గరెటితో తిప్పు తిప్పుకుంటానే ఎక్కువసేపు నిలబడి తిప్పుకుంటా ఉండాలి. దాని తర్వాత అవి బాయిల్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు మనం మనం టూ లీటర్స్ పాల్కి ఒక వన్ కేజీ చక్కర వేస్తామండి.
ఆ అండి
వన్ కేజీ చక్కెర వేసే ముందు కూడా ఎయ్ వేసే వాళ్ళు పక్క నుండి వేస్తు తిప్పుతా ఉంటే అప్పుడు మనకి కన్సిస్టెంట్ గా ఉంటది అనమాట లేదంటే లే గడ్డలు కట్టి అది కరగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. అప్పుడైతే ఒకేసారి తీ ప్పేసాముంటే అది కరిగిపోతా ఉంటుందిమాట వేడి వేడి మీద దాని మీద. అలా తిప్పుకుంటూ ఆ చాల సేపు చూస్ కుంటుంది దాని తర్వాత లాస్ట్ కి ఎట్లా ఎలాగో అలాగ లాస్ట్ కి మనకి గుజ్జు వైపో ఆ అది మెత్తగా ఉండాలి అంటే కొద్దిగ గీ ఎక్కువ వేస్తాము. గీ ఎక్కువగా ఏసి బాయిల్ చేసేసి అంత చేసేస్తే లాస్ట్ కి సాఫ్ట్ గా అవ్వాలి కొద్దిగా మనం బయట తినేదైతే చాలా సాఫ్ట్ గా ఉంటది. మన ఇంట్లో చేసేదైతే కొద్దిగా హార్డ్ అంటే కొద్దిగా కొద్దిగా గ పటిగా అయినట్టుది అంత సాఫ్ట్ అంత సాఫ్ట్ గా ఉండదు సో దాంట్లోకి మనం ఆది మెత్తగా కావడం కోసం కొద్దిగా గీ తక్కువబడితే కొద్ది సాఫ్ట్ గా తయారవుతు అలా చేసేస్తే లాస్ట్కి దాంట్లో ఒక మనం ఇంకా ఉంటయి కదా డ్రై ఫ్రూట్స్వి మనం అంటే అవి ఆప్షనల్ అండి డ్రై ఫ్రూట్స్ మనం వేసుకొని తినడం అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదు మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మనం వేసేసుకొని రెడీ చేసుకుంటామండి అంటే మనకు కావాల్సిన షేప్స్ పె ని లేదంటే నార్మల్గా తినొచ్చన నార్మల్గా తినొచ్చు అనమాట ఇంకొకటి వచ్చి నాకు కేక్ చేయడం కూడ వచ్చు ఓరియో కేక్. అది మా మావయ్య బర్త్డే కి చేసాం అనమాట కరోనాలో ఇంకా బయటకి వెళ్ళి కేక్ తీసుకురాలేము కదా. సో ఆ టైం లో మేము బిస్కెట్స్ తెచ్చుకొని ఆ ఫస్ట్ అవి మిక్సీ పట్టేస్తాము అంటే దాంట్లో ఉన్న క్రీమ్ తీసేసి
మాకు వైఫై ఉండదు అదే హ అండి